చెప్పవే
హలో
హలో
హలో
ఆ చెప్పు
అది ఇచ్చేసి వచ్చా ఆ మనిషి కదలనే కదలడు అసలు
హు ఏం పెనం మీద ఏం పోస్తున్నావు సౌండ్ వస్తది
ఆహా రైస్ పెట్టుకుంటాన్న కుక్కర్ లో నుం
రామ్ రామాతో మాట్లాడుతాన్న రామలక్ష్మి తో
ఏమంటా
ఈ చాట్ చేస్తన్న
ఫ్రెండ్ అని అంటావా ఆమెకి హలో
హు చెప్ ప్పుమే
ఎన్ని మంత్స్ ఆ పాపకి
ఆ పాపకి ఇప్పుడు సెవెన్ అన్
ఉ
మ్
మ్
సెవెన్ అయిపోయి ఎయిట్ మనకి ఎగ్జామ్స్ అయిపోయే టైం కి డెలివరీ
బ
హుమ్
హు
హ్మ్
బాగుంటేయి చాలు పాపం పెళ్లి చేస్తున్నాను
అదే కదా నాకు వాళ్ళ అత్త చూస్తేనే కింద నుంచి మింద వరకు కాల్తుంది
చిన్నప్పుడే పెళ్లి చూపేస్తారు బాధపడాలి
ఆ పెళ్లి కోపంలో చేసుకునిందయా
అందుకే కదా ఆలోచించి చేసుకోవాలి పెళ్లి చేసుకొని ఊన్నే బాధపడపోతా ఉంటే
ఇప్పుడు బాధపడుతుంది ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుంది అని
మంచివారు కాదా వాడు
మంచివాడేమే కానీ ఏం తెలుసా ఎప్పుడు చూసినా ఊర్లోనే ఉండాలి వాళ్ళతోనే ఉండాలి అంటే ఈ పిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకోరు అ ఇంకేమి
ఓ
ఇంకేమ్మే ఉండవలేవా
వాటర్ తాగుతున్న
హ్మ్మ్
ఏమంటంట ఆ పాపా
ఏం చెయ్యలా నవల్ల అవ్వద్ కదా ఎలా చెయాలి అంటే నేను చేస్తా ఆ
ఫోను వాడొచ్చా ఇంట్లో
వాడచ్చు అట్లంతా ఏం లేదు కానీ వాళ్ళ హస్బెండ్ ప్రాబ్లం అందుకే నేను చేస్తాలే అని చెప్పిన ఉ నా వల్ల అయినంత వరకు చేస్తా, అని చెప్పిన చూద్దాం వస్తే మేలే కదా మ్
ఇంకా ఏం విశేషాలు
చేపమే
ఇవాళ చేస్తామే ఫోన్ చేస్తామే అంటే
ఆ
లైబ్రరీ అంటుంది ఆవిడ
హుమ్
రేపేం బాక్సు
తెలీదు నాకు తెలిసి ఉప్మా ఆర్ దోశ అవ్వచ్చు సేమ్య హుమ్
వాళ్ళ హస్బెండ్ ఏం పని చేస్తడ్ మే
ఫార్మర్ ముందు వాళ్ళకి
ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి కదా ఇంట్లో
ఆ ఫుల్గాగా ఆకలి కూలోళ్ళకి అంతా అన్నాలు చేసి పెట్టాలి. ఆ పిల్ల ఫోర్త్ మంత్ లో ఉన్నప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సెమ్ థర్డ్ ఇయర్వి, థర్డ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ ఉన్నాయి. ఆ టైం లోనే ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్లస్ వాళ్ళ పోలంలో ఏదో వేస్నరు. కులోళ్ళొచ్చినారంట పదహైదు మందికి పిల్ల ఒక్కతే పొద్దున్న లేసి అన్ని పనులు చేసుకొని వాళ్ళంతా వైజాగ్ వెళ్ళి కూర్చునిందంట. ఇ పిల్లకు చెప్పేసి ఆ అంత పొద్దున్న లేసి చదువుకొని ఆ పిల్ల మూడు గంటల నుం చి వాళ్ళకి వండి పెట్టేసి పోయేది ఎగ్జామ్ రాసేసి వచ్చిందంట నేను నైన్ కొట్టేనా ఇసిరి కొట్టేదాన్ని నువ్వు చేసుకోపో నేను పోయి ఎగ్జామ్ రాసోస్తానని ఉ
చదువు పిచ్చారు ఏదైనా పనీ కన్న పంపియచ్చు కదా
సదివి పిస్తే వాడు చదివిపిస్తాడు అట్లే ఏం ప్రాబ్లం లేదు. కానీ డ్యూ వర్కంత ఏం చేయి చేయిపిచ్చరు నాకు తెలిసి ఊర్లోనే పెట్టాలి. ఊర్లోనే ఉండాలని ఒక పెద్ద తలకాయి నొప్పి వాళ్ళతో నా కట్లా చూస్ వల్ల రెండు రోజులు మిస్ అయిన కోపం వస్తుంది. ఎందుకనో
పొద్దున్నే కొంటంద చికెన్
హ్
రీటన్ పొద్దుందకు ఉంటూదా పోతుందా
ఏంది
రీటాన్
చికెన్ పోతుంది. ఎండాకాలం కాబట్టి పోతుంది.
హ్ ఇంట్లోది వాళ్ళ డీప్ ఫ్రిడ్జ్ ఎవరో ఎత్తుకు వాళ్ళు ఎత్తూకొని వెళ్ళిపోయినారు. డొ క్కులో ఫ్రిడ్జ్
లేదా ఇప్పుడు
ఉహ్ తీసుపోయినారంట
ఉమ్ హ్ హు ఇంకేమి
ఇంకా ఏంలే షా
ఇంకే నేనా ఏం షాప్ ప్పింగేస్తా ఎమ్ షాపింగ్ ఉంది చేయడానికి ఆ చాలు మా చేసిండేది జస్టు చూస్తాండా అంతే
నువ్వు నీ అంత చేయనులే కానీ ఏదో చేస్తా
నేను టాప్స్ ఒక్కటే కదా
నేను కూడా టాప్స్ ఒకటే కదమే చూసి ఆనందించడం హ్మ్ కానీ డ్రస్ బా వచ్చింది చాలుదొకటి
క్లాత్ కూడా బాగుంది
ఉ స్మూత్ గా ఉంది కాటన్ క్లాత్ఎ మెత్తగా ఉంది గుచ్చుకోకుండా గుచ్చుకుంటుంది అనుకున్నా నేను
ఏంది అ సౌండ్
ఆ మెసేజ్ నోటిఫి కేషన్లు ఇంకెమే ఇంక ఏమి లేదు
కొంచెం కారం ఉంది మే ఈరోజు కారం ఉందో నాకు కారం అనిపిస్తుందో తెలియట్ల
హు ఈ ఓ ఉహు
అయిందా టైము
అయిపోయింది సరే బాయ్
బై